సోలో సోలో నే అంత మంచి సింగర్ నీక ఎక్కడైనా దొరుకుతారా తులా భారం తూగేది ఇలా ఆ నీలాకశంలో మెరిసే చెంద్రీడివై
ఎంత మంచి సాంగో అది
సర సరే సరే నువ్వు పడ్రా నాలో కాదల్ ఆ నేను తమిళ్ మాట్డతాన నాన్ కాదలి కన్ తులా భారం తూగేది నీలాకాశంలో మె రిసే చంద్రుడు వై సరదాకైనా ఏ ఆడపిల్లయినా నిన్ను చూస్తుంటే ఉండగలన ఉని ఏ ఏ సేసే లేదు పోమంటా ఏమే
పాట పాడితే వాయిస్ మారిన రాగం మారుకుడదావే నీ వాయిస్ ట్లోనే రాగం రావాలా అదే సాంగ్ రాగము
అవునా నా వయసులోనే రాగ మెట్లుస్తుంది ఏమి ఏంట ఏమైనా
అంటే సేమ్ అదే లిరిక్స్ రావాలా
ఇప్పుడు వాయిస్ చేంజ్ చేసి పాడాల్నా
వాయిస్ చేంజ్ కాదు రాగం అది రావాల్లా ఒరే నీ ఈ తకిందని గాలితోటి రోజు గొడ వేనంట
నిన్న నువ్వై నానాలోన చ్ సోది పాటల్లే
నేనేంట నననీ నేేనీననేనానేనానేననే
ప్పా ఆడిషన్స్ పంపిద్దామా నిన్ను
మాకు పాడి పాడి అలవాటు ప్పా చర్చి లో పాడతాం కాబట్టి
నువ్వంటే సింగర్ బాయే ఏం చేస్తే నేను నేనన్ నేనంటే బాత్రూమ్ సింగర్
నువ్ బాత్రూమ్ సింగర్ గానే చెప్పకూడదు పనిన్నైతే
నాకు పాట పాడ మైక్ పట్టుకొని స్టేజ్ పైన పాట పాడం అనేది ఒక కళ
ఎప్పుడన్నా ఫ్యాన్ ఎళ్ళి పొడిపోతావు సరేనా చెప్పుతో ఎస్తారు కింది నుంచి విసిరి
సొల్లడా సొల్లడా
అహాడా అ సొల్లుతా ఉండా విండా అట్లన్నా పూడ్పోతావుడా కింది నించి చెప్ ప్పులతో విసిరి విసిరి వేస్తర్ డా ఆ చెప్పు దెబ్ ఆ చెప్పు దెబ్బలు తిన్లేవుడా
అంతలేద్ లే అంత్ నేను మంచిగా పాడతాన్ ఒక మంచి సింగర్ అయిపోతా నేను మంచి పాడమంటే పాడేది పాట
నేనే కొట్టేస్తాఇంగ చెప్పుతో నే నేనే గొడతా వేరే వాళ్ళు గానీ కొట్టరు నిన్ను
సొల్లుడా
సొల్లుతా ఉండడా నేను గొడతాడా నిన్ను చెప్పుతోనే గొడతాడా మునకు మర్యాదే లేదుడా నేను వయ మూడి తిరుడా
వై మోడ్ రే వై మోడ్
చెరుపాలయే అడిపిండా వయ మూడిత్ తిరుడా చెప్పుతనే అడికిరాండా ఉన్నావే
తెలుగు మాట్లాడు మై లవ్ ఇస్ గా
అయ్యో అయ్యయ్యో ఎవర్వే స్వామి మీరు ముల్లు స్వామి మంచి పాటలను చెడిపేస్తనార్ నాయనా వాళ్ళు మనుషుల దయ్యాల అవే స్వామి
చెప్పింది మైల పోయే పోయే లడికి పోయే పో తే పోయిందే హానెస్ట్గుండె పనిలేదే డ వే.
ఇంత ఇంత ఇగ పాఠ రాదు ఏంటి ఏదీ అనుకో ని బతుకంతలే ఇంగ.
చెప్తా నీ లెక్క సిగ్గుపడను నేను నాకు రాదు కాబట్టి రాదని చెప్తా. ఆకి ఎన్ని రోజు ఉండదు వే. ఇట్స్ ఓకే. ఈడు పడుకోమిన్ చెప్పే. నాకు సంబధం లేదు ఇది అయిపోయి నాకు మళ్ళీ మాట్లాడుకో.
ఆహా ఇంకా మాట్లాడుతున్నావా మీ అమ్మతో అంట.
ఆ. ఇప్పుడు ఆ ఆ దార్లు చేయమంటుందిలే నీకుందిలే నీ బతుక అయిపోయి ఈ రోజు.
బలే హ్యాపీ కదా నీకు.
బా అవును నేను చెప్తిన్లే నీకు. ఇంకా ఆడ మాట్లాడితే అంతే అబ్బా. నో గుర్తు. నో అడ్రస్ ఆ ఓకే ఓకే ఓకే. స్టాప్ వై మూడ్ వై మూడ్.
మరీ అంత్.
వై ముడ్స్. సొల్లడా సొల్లు. మై లవ్ ఇస్ గోన్.
వే తలనొప్పిస్తోంది. గమ్మునుండు నేను బెడ్స్ పెట్టుకున్నా ప్లీజ్ అరవద్దు అట్లా.
వావ్.
చాలా దరిద్రం నాది. ఎట్లా అరుస్తన్నావ్ పంది లాగా అరుస్తన్నావ్.
ఐ ఎమ్ ఎక్స్ట్రీమ్లీ సరిీ ఫర్ డిస్టర్బింగ్ యూ.
పాడితే పాటు పాడిస్తావు గొరెలా అరిస్త.
నాకు పాట రాదే పాట. త్రి నేను పద్యం లాగా చెప్తా యూస్. సొల్లుడా.
నీకు చెప్తావే సోల్లుడా సోల్లుడా అనుకుంటున్నావు.
స స టూటుటూ టూటూడు టూటు. పర్లేదే ఓకే సారీ సరే. సరే సరే చెప్పు తింటావా ఇప్పుడు ఫుడ్. సరే సరే ఇంతా ఇంతా మెల్లగా చాలా. గెలిచినోడు మరి గెలిచినోడు ఎవర్. ఇల్లలోనా మిగులు తాడే. చిన్నోడు లానే ఎంత మేలుతాడు. అంతే.
ఆ ఏ మై లవ్ ఇస్ గొనె మై లవ్ ఇస్ గోనె మై లవ్ ఇస్కాన్ మై లవ్ ఇస్ గోనె సొల్లుడా
తింటావా తింటావా
తింటా ఆ బాపూగా ఏమున మెసేజ్ చేూసి ఏమో మాట్లాడేసి తింటేనే నీక్జేసా
ఆ ఓకేలే ఇప్పుడు ఇది మాట్లాడవా
మాట్లాడతా
ఆ ఏదైపోయేవరకు
ఓకే ఓకే
హ్మ్ ఇంఫన్ ఫటీ తలిసారిగా చూసానే నిన్ను చూస్తూ ప్రేమ పుట్టి ని పైనే లెన్స్ పట్టి ఇప్పుడు బందనా నా పేస్
ఇప్పుడు కాని భద్రాచలం ప్లాన్ ఎస్తుంద
నువ్వు పాడే విధం అలా ఉంది నువ్వు ఆ రాగంతో పాటు లేదు ఆ సాంగ్ ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్క రాగంలో ఉంటుంది
రాగం తీసే పాడుతున్నా నే ఏమన్నా సరిగమయప్పాల సింగర్ని అనుకుంటున్నావా
అ రాగం తీసి పాడేకి యు షౌల్ద్ ట్రయ్యా నీకంటే పాడి పాడి ఎక్స్పీరియన్స్ అమ్మా
నువ్వు ఆ పాటను మాత్రం చెడిపెద్దు ఆ పాట అంటే కొంచెం రెస్పెక్ట్ ఉంది నాకు
ఆకాశంలో మెరిసే చంద్రుడివే ఇవనా నాకుజానా నాపై వచ్చవే
హండ్రెడ్ లో
పిల్లార గుండె కోసి నిను అందులో దాచి పూజిచన నా రాత్త మందర లతో కాళనే చేమ ఆడించి అష్ట చెమ్మా ఓడించావమ్మ ని పంట పండిదే ఆ
ఇంసలే మీ ఏనా కేనా బీనా
బి
బి బీక్ తగినట్టు బేయ్ అనిపించుకుంటాన్నారు
ఆ
బికిి తగినట్టు బ్యా అనిపించుకుంటా అన్నారు
హ హ హ సరిపోయింది ఏం వెచ్చ ఇచ్చ అనుకుంటా నాకే పెంటందా బస్సు పెట్టుకో నువైతే ఇచ్చిచ్ అంటేనే ఉంది
ఎవరు
ఎవరోలే చెప్ప
బి య
ఉహు
ఏనా
ఆహా
కేనా
ఆడించి అష్టా చెమ్మా ఓ పెంచావమ్మా నీ పంట పండిందే ప్రేమ ఇ ష్టంగా వెడం అంటే ఇష్టంగానే కేడం మంటా నిన్ను పిలిచి చెప్పు
హా
తింటున్నావ
లేదు పైనే ఉన్నా ఇంగ పోలే కిందకి
పైనే ఉన్నా ఇంగ పోలేదు కిందికి
మీ
పోతా పోతా
ఏంమాటిది
ఆ
ఏం చేస్తున్నవ్
ఏం చేస్తాన తెల్దా నీకు
ఉమ్ తెల్సులే ఆడించే అష్ట చెమ్మా ఓడించవమ్మ నీ పంట పండి దే ప్లే మా టుడే ఐ విల్ కీప్ నోట్ ఇన్ ఇన్స్టాగ్రామ్
హలో
చెప్పు
టుడే ఐ ల్ కిప్ నోట్ ఇన్ ఇన్స్టాగ్రామ్
నీద
నాదేంటి
నోట్ వేడ్ తనవా
ఉ పెడతా ఈరోజు పెడతా
ఎవరి కోసమో అబ్బా ఈ మధ్య ఇంగ్లీష్ పాటలు పెడ్తన్నావ్
అది పెడుత నీకు వినిపిలేద అది నేను ఎప్పుడు పెట్టినా అది ఫీట్ లో సాంగ్స్ ఒక్కటి పెట్టి పెట్న అంతే
మార్నింగ్ పెట్టుకోబాయర్ కోసం పెడతావా
ఉమ్ అవును తెలిదా నీకెవరున్నారో దాంట్లో దాంట్లో ఎవరెవరు ఉన్నారు తెల్వదా నీకు
దేంట్లో ఎవరెవరు
నా దాంట్లో ఇన్స్టా
ఆ
ఉ ఎవరు ఉన్నారు తెలిదా
ఫెండ్స అబ్బా
అవులే వాళ్ళ కోసం పెడుతున్నాను అయితే సొల్లుడా సోల్లు
నా సోల్లు అంటావ్లే అబ్బా నువ్వు నన్ను
వై మూడ్ ఆడించే ఆష్ట చెమ్మా ఓడించావమ్మ నీ పంట పండిందే ప్రేమ నాకు ఒక పాట చెప్పు నేను పాడతాను నిజంగా చాలా బాగా పాడతాను. నేను సరేనా ఆ
అదే పాడు నీలకాశంలో పాడు ఆయితే
మెరిసే చంద్రు